హలో
హలో హాయ్ ఇన్పిస్తుందా
ఆ విన్పిస్తుంది హాయ్ ఏంలే మీరేం జేస్తున్నరు
ఏం లే షాప్ కొచ్చి కూచూన్నా ఇగ
ఉ ఉల్లిపాయ పో తక్కువంట కష్టం
ఆ కొంచం టైం తక్కువ ఉంటారు ఈవినింగ్ ఒక ఫైవ్ సిక్స్ అట్ల అయితే కొంచెం వస్తారు చెప్పలేము ఒకసారి ఉ ఏం చేసేవ్ తిన్నరా
టన్ను దిన్నం ఓ చిన్న బాబుకి ఫీవరు అయితే ఆయనే ఏం తింటలేడు హు
ఊ పాల్ తాగుతడా
తాగ్
మ్మ్ పాలు తాగుతే పాలు బ్రెడ్ అన్నా
ఆ పాలే ఇస్తున్నా దొరుకుతాయి అయ్యే తాగుతాడు
మేం ఈడనే కొను కుంటనం పదిరూపాలు ప్యాకెట్ పాలు తాగలేక ఊర్లలో దొరికితే గాని చిక్కగపోత్తారుని మా ఊర్లో అయితే తే ఆ సేమే ఎనభై రూపాయలు లీటరు ఆడెంత
సేమ్ ఎన్బై అహ
మొన్న మా ఊర్లో మాత్త తీసుకుంది లీటర్ పాలు నీళ్ళు నీళ్ళే ఈడన్న చిక్కగని పి చ్చేనాగైతే
ఆ నిన్నీ నీల్ పోత్తారు ఏవళ్ చూడు కరెక్ట్ ఎంత లీటర్ కి నలభై రూపాయలు ఇత్తనేమో కొంచెం చిక్కగ పోత్తారు, చి హాఫ్ లీటర్ కి కొందరు థర్టీ థర్టీ ఫైవ్ కి కూడా పో తారు ఇగ అట్ల పోసేటోల్ల యితే ఇగ నల్ బగదతి నీల్గాని ఏ అనలేక తాగుడా పాల
చే చేత్తావ్
అంటీ ఇగ మాత్ర మీరుగాట్టుకోరా చట్టన్ంచి
అంతేగా నలభై రూపాయలు పోయించుకుంటా ఇ ఒక పది రూపాయలకు సూతిట్ట అంతే పాటు అత్తలు రోజెత్తరా ఏదో అదే పోయి రెండు రోజులు తెచ్చుడే మయక్కుమా నైనా సరే రోజు అన్నేఉండి కావాలంటే ఎవరైనా గొనుగుతారు
ఆనీకు మారాలి
హ మాత్త మాత్రం గులుగలేదా అప్పుడు నెల ఆరో నెలలుఊ అంటే అమ్మ ఇడు కాాల బిల్లు గులికింది ఇటుొచ్చినాక డబ్బులు పంపించినం ఉంచుకోలమె ఏదో లేక ఉంటే ఊర్ళ అప్పుడు కుదుగుడు వాళ్ళకింత దానికింత హ
మా పిచ్చర్ ఉన్నప్పుడు ఏం గులుగాడు కాగానీ మా పిచ్చర్ లేనప్పుడు గులుగుతా ఉంటది
పి తెలవాదు
అంతేనా
బడ గులుతాని
ఆ ఈ పిచర్ చెప్పినిన ఆ పిక్చర్ నమ్మడు ఆ అట్లా నమ్మేది అంటే పిచ్చ దా ముంది కూడా అర్రదా
అంతే
హా
మీరు వేరు పడితే గానీ అంతే న ఎప్పుడే
ఇంటికి వచ్చిందంట
అవునా ఎవన్గదిల్వ
ఇరజళ పొద్దునట్టు అచ్చి నడియర్ల
హా
అయితే నేను ఫోన్ చేసినా అమ్మ ఫోన్ వినిపిచలేద అని మళ్ళా అమ్మ
హ్మ్
హ్మ్ అమ్మ ఫోన్ నుండి మళ్ళ చేసినా అమ్మ ఫో అమ్మ ఫో అమ్మ ఫోన్ చే తినిపిస్తలే మళ్ళీ డాడ్ ఫోన్ నుండి చేసింది
హ్మ్
వచ్చిండు అమ్మ అంటే ఆ వచ్చిండు పొద్దునట్టు వచ్చిండు అది మన యా తిరుపతి పోయిండు గుండె చేయించ్ ఉన్నావా అని అడిగిన
లడ్డు తెచ్చినే అడగలే
ఏవ్ అంటే ఏమో నేను జూలే చిట్టి ఇంత వరకు ముసుకేసుకొని పన్నాడు అంట
ఆ ఆ నా తించిండ కొంచెం అన్న మనా అ దూరం పోతే
బిడ్డలు దగ్గర ఉన్నారు పోయి చూష్
పోలేద కూడా తెలవదు ఇంకా అమా ఆ బాగా పెట్ ఎపోతదే పెద్దక్క అంతే అమ్మో భయం నాకు కూడా బా పోయేది ఎవరు
ఆ న ఇంకేం భయం లేదు కానీ ఎదురు ఇచ్చాలేస్ సరికేంది కొంచెం
అంతే లే ఊ ఉంటదా నా అయ్యాను నా ఆ మరి ఎవరంట బయట వాళ్ళు అంటారా మనమే అం అంటా ఎవరుంటారు ఆ రోజు సాయంత్రం ఆయన అట్ట చేసిందని పోయి నేనే ఏడ్చినా ఆక ఏడిచింది ఇట చేస్ కుంటావా అని ఈ ఉన్న ఇద్దరు పోయరు నువ్వు ఇట్టు పోతావా అని
ఆహా
చేసుకుంది గోదారినేయి తయారిపోయి నెనే సుకుని తిన్నా అన్నామాట గోపిగాడే మొన్నా ఉగాది ముందు తీసుకొచ్చిండి బాబాయ్ తీసుకొత్తె ఉన్నడు ఎప్పుడే ఏనానమ్మ మననానమ్మా
ఆ
ఎప్పుడు బాబాయ్ కాడికా
ఆ
నేను మా ఇంట్లొఉన్ననే నానమ్మ అయితే మా కాడికి వచ్చి అసలు ఆడ ఇంటి దగ్గుర అనెక్కలేడు కుక్కగా అడుగుతాను వాడు ఏమైందని అడుగుతాను పోతా అని అన్నది
అదే
కనే ఏళ్ళు ఏళ్ళని గేరిందు అట ఇంగ అదే లే ఇగ ఏమంటారు ఊరిలోళ్ళు చూస్
హ్మ్ ముసలి మొన్న నేనేమన్ననే దాన్ని ఆ మొన్న మీరు పెద్దమ్మ ఆడున్న మిరపకాయలతో అలితండి
ఆ
అయితే నేను పోయినా నా పెద్ద కొడు కాడన్నె ఉన్నాడు అది తీసుకొద్దాం నే పోతే నన్న చూసి
మరి ఎప్పుడు వచ్చిన కూడా లేదుగా
ఆహా నా బుడ్డ కొడుకు నా చిన్న బుడ్డొడి నెత్తుకునే పోయినా మరి వాని తోటన్నా ఏమన్నా సప్పులేసర్లేదు నెట్కల తోట తీసుకుంటే న మొహం చుత్తానికి తలకాయ్ నొస్తాంది
ఆ ఎందుకు ఎప్పుడు వచ్చినా ఏన్నా ఆ
నాకు కొడుకు పుట్నరోజు కూడా ఫోన్ చేసి చెప్పినా రావే అమ్మా ఈడన్నె ఫంక్షన్ అలా చేత్తానం అని
మ్
మ్ మ్ ఇంక నేనింటికి పోంగనె అమ్మ అమమ్మ ఏయిది అనే ఉన్నారు
అదే రోజా
అదేరోజు కాదు ముందు అంతకు ముందు అదే పెద్దమ్మొళ్ళు వచ్చిరు చుడు ఇల్లు కప్పేస్తామని రేక్ ఆ అప్పుడు వచ్చినప్పుడే ఆ. నెన్ పండక్కొచ్చిన చూడు
అదే
అప్పుడే అన్నారు మ్
అది ఇక మొన్నంటే ఇక మేము ఉన్నాంలేగాని మరి తిట్టాడా అయ్య
ఆ
నువ్వు నా అడగపోయినావే నానమ్మ మంచిగున్నవా అని
అప్పుడయినా కానీ చూసేది అది నన్న అప్పుడు
అవునా అమ్ ఇప్పుడు రాల అయితే
చిన్న కొడుకు పుట్టిన కాడ నుంచి
హమ్ ఆమ్
మంచిగా మంచిగా ఉన్నావని డబ్బు ఎప్పుడు వచ్చినావి అంటే అది వేరే ఉండు ఆ ఉమ్ ఉయ్యాలా లేవు కయ్యాలు లేవు ఏముంటాయి బాబాయ్ బాబాయి మాట్లాడతడు నా కొడుకు పుట్టిన కానీ మాట్లాడుతనే ఉన్నాడు బాబాయ్ గాని ముసల్ధే మ్.. -
పోరగాల్లదేముంది మాట్లాడి చేసేదానికి
ఆమ్ మనం ఏమన్నాం చెప్పు వాళ్ళది వాళ్ళే ఉంటూ మా తర్వాత కడతారు వాల్ నేనేమన్న దాన్ని నే ఒక మాట నేను ఎప్పుడు పోయినప్పుడల్లా బాబాయి కలిసినప్పుడల్లా అడుగుతా నాన్నమ్మ తాత మంచిగున్నదానే అని ఆమ్
ఏం పోని ఎవరిది వాళ్ళకే ఒక మాట ఎట్టున్నావ్ ఏంది అని అడుగు
మళ్ళా నేను ఒక్కదాన్ని వాళ్ళకు ఇంకోళ్ళు ఉన్నట్టు కూడా ఉం మా వోళ్ళకు నా పెళ్ళికి రాకపోతివి నా పోరగాల్ల పు డబ్బులు హా
ఏమో నేమో మన కాదే మొన్న ఫంక్షన్ ల టైమ్ కే గొడవలొత్తయి దూరంగా ఉంటారు ఇళ్లు ఉమ్ అంతకు ముందు మంచిగా ఉండే వాళ్లు నీ పెళ్లి అయ్యె టైం మల్ లేదలచ్ మల్ల
ఆది నా పెళ్ళప్పుడు పెద్ద నాన్నయ్యి ఆడది మస్ నే బెడతాను రాలేదే
ఆ
ఆ రాద ఇలా తద్దిన అది చేస్తారు కదా చెత్త అంటే రాకుండా వాని సాంబాయ కొడుకులకి స్నానం పోసుకుంటే ఇంటికాడు ఉంది ఇంటికాడ ఉంటే నీకు ఈడ కొడుకుది ముఖ్యమా వాళ్ళ ముఖ్యమా అని ఫస్ట్ ఇళ్ళని చూసుకోవా ఇది చూసుకొని పోయినాక చెప్పే పోదువా ఇప్పుడు ఇడ పెళ్లి అయితాంది అది అని తిట్టిండు
ఆ పోయి అంతేగాని మరి ముందు ఇగా పొద్దుగాల పోపిచ్చి
అ ఇగా ఆమే రాగ ముందు ఏం నాయ్య గారు చదివి విండు ఉంచోద్దు చదివినాక తీసేరి జల్లో కలిపిరా పోరా అని చెప్తనే ఉన్నాడు
సధివిన కొంచం నా మరి తీసెత్తనే ఉంట
హమ్ నువ్ చూడకుంటే అయి వియ్యండని తిట్టిండు ఇగ నే తిట్టినందుకు ఇగ నా పెళ్లికి రాకుండా ఉండు మాట్లాడకుండా
డే రి యా తినకుంటన్నారా సొచ్చి స్మెల్ చూసి తినకుంట అన్నా పోకపోయారు ది
దంటో పోయిన్నావ్ ఇంటికాడ ఉంటావా పిల్లలు ముఖ్యమా ఇది ముఖ్యమా అని తిటిండు
ఉ అంతేగా మరి జ్యోతి ఉందిగా మరి అప్పుడు జ్యోతి పోయకపోయింది స్నానాలు
జ్యోతి లేనట్టుందే
జ్యోతి లేకుంటె ఎవడు ఉండు గోపిగడ ఒకడే ఉండ మరి
గోపిగా మనిగాడున్నాడు వాళ్ళ నిష్పేట అప్పుడు పోయినట్టుంది లొల్లి పెెట్టుకొని
ఆ ఏమనగా నిషిపెట్టి పోదుగానే
అప్పుడే ఎందుకో పోయీదొల్లే ప్రతీ తీసుకోచీరి ఏదో అయింది జ్యోతి లేదు
జ్యోతి సంవత్సరీకానికి లేదా సచ్చిపోయినప్పుడు అంటే లేదు పెదనానప్పుడు కానీ
వీళ్ళు తీసుకొచ్చుకుంటారు కదే ఊకే
ఆ ఈగా ఇప్పుడు ఎట్ట తీసుకొస్తాడో ఏం చేస్తాడో తీసుకోపోయి ఇయిల్లంతా ఆగమాగం బాబోయలేద అయితే
అంతా ఏమంటారు కురుస్తున్నాలి
కుడుచుడేమో కాని ఎంత అైనా ఇప్పుడు ఆడళ్ళు ఉంటే ఇల్లు నీటుగా సర్ది పెట్టుకుంటారు చేసుకుంటారు
ఆడా ముసలల వలాండ లాండే ఉంటది
ఆ ఏ ఇల్ళది ఏమ ఇ ఆ చిన్న ముంటనే ఇల్లు నీటుగా పెట్టుకునేది మంచిది ఉండేది
ఆహ ఇగ ఆయనకు సోయీలే ఆ రోజు మా అమ్మ అన్ నంగానే మా ఇగ ఫీల్ అయినట్టుండు అర్థమైంది
మళ్ళ మా అక్క కూడా మాట్లాడుకుండా పాయ్
ఆ దీన్న అడిగి మేను తప్పయినట్టుంది అనుకున్నా లె
అంతే ఇగ ఒకటే మాటతోటి కతో నేనుజతే ఉంది తెచ్చుకునేదానికి తీసుకొని రాక చిన్నమ్మని ఇంటి చేస్తాడు
త కోసుకని
ఉండని ఎన్ని రోజులు ఉంటాడు
మ్ సరే లేవే నేను వానికి పాలు పాటిస్తా అయిపోన్ గ లాస్ట్ ఇదగ